ఆ హలో బాగున్నారా అండి
ఆ బాగున్ననండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి తిన కూర్చు నమ
ఉ
మీరండి
మేము పిల్లలకి జ్యూస్ చేసిపోసానండి ఇప్పుడే
ఓకే అండి ఏం జ్యూస్ చేసారు
బననస
బనానా చూససారా
బానానా పేరు విలాసి
ఆహ అ
ఎండది కొడుతున్నాయి కదా
న్నాయి చల్లగా ఉండడానికి
చాలగా ఉండాలని బననా పెరుగు కొంచెం షూవు గారు వయసు కడలే కొంచం బాగా కూల్ లేకుండా మీడియం గుో దవారా
ఉ
పడిస
పిల్లలు తాగారం
ఆ తాయగారు పక్క బాబే పెద బాబు
ఇంకా షాపింగ్ ఏమన్నా చూస్త
చెయలేదండి చెయ్యాలి ఇ కాదు స్పెషల్
ఉగాదికి చెయ్యాలా హుమ్ ఏమేమి అప్పని చేస్తారా నువ్వు గారికి
మడుగులు గ్యారెలు ఆర్శలు లడ్డుూలండి
అవునండి లడ్డూలు పాకం వస్తాయా చేయడం వస్తా అండి
రాదండి మా ఇంటి పక్కన వాళ్ళని తీసుకొచ్చి పట్టిస్తాండి ఎప్పుడైనా అరిశెలకైనా లడ్డుల కేనా
చిన్న చిన్న స్వీట్స్ ఏమైనా చేస్తారా ఇంట్లో
చెప్స్తానండి
ఏమేమి స్విచ్ చేస్తారండి
టీ
హుమ్
కేట్లతో కేకు
ఆ
ఎవో లడ్డులు
అ
బ
ఇంకా
ఉమ్
ఇంకేం స్వీట్స్ మేము గులాబ్ జాము బాదూష గవ్వలు కేక్ అట్లా చేస్తామండి
హ్మ్మ్
పిండి వంటలు ఇంట్లోనే చేసుకుంటామండి
ఆ ఆ
ఇంకా ఏం చేస్తారండి మీరు
మేం అండి ఏం లేదు ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నామని తోట లే ఎర పోవాలి
ఆహా ఎండలు బాగా కుడుతు ఎండలు బాగా కుడుతున్నాయి కదా అన్నీ
ఆ పొద్దున ఆరు గంటలకి పోతామండి ఒకటింటి వరకు ఇంటికి వస్తామండి రెండు వందల యాభై రూపాయలండి పోలీ
అవునండి
మ్మ్ ఇంతమంది వో తాన్ సూత్తన్ మీరు వంపిలే అది భయ మై
మ్మ్ మేము ఇంట్లోనే ఉం ట మండి సిటీలో ఇంట్లోనే
మ్మ్ మిరపతోటలో కూడా మేం మిరపతోట ఎరపోతే ఘాటు బాగా వస్తాయండి
అవునండి ఆ ఎండకి తట్టుకోగలుగుతారా మరి ఆ ఘాటు.
తగ్గాలి ఏం చేయాలి తప్పదు కదా హ్మ్
తట్టుకోగలుగుతారు అయిన
అవునండి పొద్దున్నవోయి మధ్యాహ్నం ఒకటింటి వరకు వచ్చి మళ్ళీ గంట రెస్ట్ ఇట్ల తీసుకోని ఇంట్లో పనంతా చేసుకోవాలి ఆ లేదండి బోలు ఇట్లా తోముకోడు, బట్టలువిండి వేసుకోడు ఇగ పని ఉంటదండి సాయంత్రం.
ఆ సాయంత్రం ఆ పనే
పొద్దుగాళ్ వెళ్తన్నాం కాబట్టి అయెన్నీ మి అంతేగ పిల్లలకి టిఫెన్ గిఫెన్ చేయడం ఏమి ఉండదండి ఇగ
దాన్నే
ఆ
మ్మ్ సిక్స్కి వెళ్ళి మళ్ళీ వన్కు వస్తారా, మ్మ్ బాక్స్ మళ్ళీ మధ్యలో తింటారా మరి.
ఆ తింటామండి పది గంటల వరకు హ్మ్
ఇంగ మార్నింగ్ లేసి వంట చేసుకొని చే పని చేసుకొని వెళ్ళాలనా నన్ అంత పొద్దుగాలె.
వంటంతా రెడీ చేసుకోవాలి. ఓ కోళ్ళనువ్
హుమ్మ్
అట్లా బార్లోలను సవారి వచ్చి దాదాగా పాలు పెంటుకొని పోవాలండి
అదే పాలు బర్రె బర్రె ఉందండి మీకు
అడి
ఇన్స్టాగ్రామ్లే
ఆ ఇస్తదండిపోద్దు మాపు
వాటికి గుద్ది పెట్టడం దడ్డి వేయడం
ఆ చేస్తారు అదో చిన్న వ్యాప్ రంలాగా ఉంటుందండి పద్నాలు ఏట్ నైట్ లీటరు పొద్దున లీటర్ ఇస్తదండి పాలు
ఇంట్ల వరకు సరిపోతాయా అండి ఇక
జరిపంగా కొన్ని వాడుకలు వ్యాపారం అంతనే
లీటర్ ఎంత ఉంటాయంండి
లీటరు డెబ్బై రూపాయలండి ఇడ పిడి న పిడి నా టూవస్త ఎనభై రూపాయలు నీలు కలపకుండా పోస్తే నేళ్లు కలిపిస్తే అయితే డెబ్భై రూపాయలండి
అ
బయటకు పచ్చికడ్ పోసుకొచ్చ ఇస్తామండి దాన పెడతాం ఉ కోయి చాలు అ ఆ పడుకుంటామండి ఒక గంట సేప అట్లా పడుకొని లేచి కొంచెం చాల పడ్డాక పచ్చి గడ్డి పోయడానికి పోతామండి ఆ గడ్డికి వస్తచ్చు ఈవవినింగ్ పనీ
మళ్ళీ ఈవినింగ్ వంట చేయడం మళ్ళీ ఎంత ఉంటుంది
అవునండి ఇలలో స్కూల్ వైరా వస్తారు సాయంత్రం వాళ్ళకి స్నాక్స్ ఇలా చేస్తాం అనమాట కోళ్ళు కూడా ఉన్నాయండి కోళ్లనుగమ్మడం ఇష్పట్టడం మీకున్నాయా అండి
మాకు లేవ్వండి అవునండి లేవండి ఓన్లీ ఆహా ఏమి లేవండి గేదల్ లేవు కోళ్ళు లేవు సిటీలో అవన్నీ ఉండవు కదా అండి
అవునా
ఏవైనా ఇంట్లోనే తిని
సిటీలో ఉంటారు అన్నట్టు కొెంచెమ్ సిటీ దగ్గర ఉన్న వాళ్ళ ఇ చస్తారు కదా పె
ఆ లేదండి సిటీలో ఉంటాము మేము ఇవన్నీ లేవు ఊరికి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూస్తాము ఇవన్నీ కోళ్ళని గేదల్ని అవన్నీ దగ్గర అలవాటు అండి ఇక్కడ ఏం లేవు సిటీలో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తాయి ఇంటికి వెళ్తాము మమ్మీ వాళ్ళంటికైనా అత్తయ్య వాళ్ళ ఇంటికైనా వెళ్తాము వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాముని
హుమ్మ్
ఉ
అయ్యే పాడైంది త అది డైలీవేర్ కటితే
మీరన్నడి మీరు వెళ్తారా మమ్మీ వాళ్ళ ఇంటికి
ఆ వెళ్తామండి దగ్గరనేనండి కానీ ఈసరిగా వెళ్ళామండి దేవుల పోదచ కాడిగి అవన్నీ చేస్త ఉంటది కాబట్టి ఫోన్ అండి పోం పోం వీట్లో దేవుడికిపోవలన్నా వెళ్లమ్మ ఇద్దరు ఉన్నారండి పట్టనాలు వేసుకున్నాం మేము
పట్నాలు ఉంటాయా అండి
ఆ ఇ మూడేలు వరుస చేేసుకున్నాం ఇప్పుడు ఏం లేవండి
హ్మ్
ఉవు
మరి నొక్క పొద్దున్నారా ఎల్లమ్మకి
ఆ ఉన్నామండి
మార అీ ఇంకా చెప్పాలి ఇంకేం చేస్తున్నారు
వరపాలతోోటి నెయ్యి కూడా చేస్తామండి మేము
నయాము త రాాలీ బయిటా
ఆ మ ాండి వంద గ్రాములు రెండు వందల గ్రాము ఇక్కడ మాకు కాస్ట్ ఇో హఫ్ కేజీ ఈ మూడు వ పా ఏడు వందల యాభై అండి హాఫ్ కేజీ
హాఫ్ కేజి ఇడుభయా ఎంతగనంగా ఉంటదా రేటు
స్టోరలు అలానే అమ్ముతున్నారని ఇక్కడ కూడా అట్నే అమ్ముతున్నడి నేనైతేనేమో సిక్స్ ఫిఫ్టీ కి అమ్మేదండి
హ ఇప్పుడు అమ్ముతున్నలా చేస్తున్నారా ఇప్పుడు
న్నామండి
అంటే డైలీయా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు అమ్ముతారండి డైలీయా
అయినాక తీసి
హమ్
ఒకటసారి చేస్త
ఒకతేే సారి కమ్ కా కేజీ కేజీ ఎతున్నట్టు
కేజీ ఆని మూందలు అంటే ఎనిమిది వందల అండి ఇక కేజీ అయితే ఎనిమిది వందలు అప్పుడు తీసుకునేది ఈ ఈ మధ్యలో నేను అమ్మలేదు
అ
మాకు ఇక్కడ ఆవున్నాయి కూడా దొరుకుదండి మా ఊర్లో
రుకేలాన్ని ఈవిడ ఇ ఆవునే ప్యాకెట్ల ఎల్ దొరుకుతది
మాకు ఇక్కడ నుో స్వచ్ఛం అయింది
ఉ
వేడి చేసి అమ్ముతామండి
అందుకే కాస్ట్ ఎక్కువందండి ఊర్లో హ
కళ్ళ ముొదటన వేడి చేసి వేడి వేడిది పోస్తారండి
అది అ అల నతే తీ ఉంటారు కదా
అ
అట్లయితే తీసుకు ఉంటారు కదా
అవునండి
ఇంకాండి మర్చిిక అవన్నీ చేస్తారా నా ఎండాకాలంలో
ఆ చేస్తామండి
అ ఇంటాలో ఇంకేం చేస్తున్నారు చెప్పాలండి
ఇ బర నీళ్ళు పెట్టాలండి ఎండ కొడుతుంది నీళ్లు పెట్టి గడ్డయాల దానికి
ఇంటి దగ్గరనే ఉంటదా
ఆ ఇంటి దగ్గరనే అండి
ఇంటి దగ్గరనేనా అబ్బాయి దగ్గర ఉంటాయి అనుకున్నాను
కాదు కాదు బాయి మాకు దూరం ఉందండి
ఆ ఇ కనా
హ
ఇ రోజు మీరే చేస్తారా
ఆ
తరా మేతేయడం నీళ్ళు పెట్టడం
ఆ నేనే చేస్తానండి పాలు పెతకడం వట్లా
ఆ హ
ననే గడిస్తస్తా ననే అన్నీ నేనే చేస్తానండి
సరే అండి మరి
ఆ సరే అండి
ఆ